ఆ హలో
ఆ అదే ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది అక్క మీకు వినిపిస్
ఆ వినిపిస్తుంది
ఆహా అదే ఎగ్జామ్స్ పిల్లలు రాస్తాన్నారు కదా టెన్త్ క్లాసు
ఆ ఆ
పిల్లలు చాలా వరకు కూడా భయపడిపోతున్నారు అనమాట ఎగ్జామ్స్ లో ఎలా రాయాలి అనేసి వాళ్ళ టెన్త్ క్లాస్ క్లాస్ టీచర్స్ వాళ్ళు చెప్పి ఉండాలి అది ప్రాక్టీస్ చేపిచ్చి ఉండాలి
ఓకే ఓకే
ఏంటంటే పిల్లలు చాలా వరకు కూడా సరిగా అటెంప్ట్ చేయలేకపోతా ఉన్నారు
ఎగ్జామ్స్ ఆహా కే ఎగ్జామ్స్
ఆ ఎగ్జామ్సు
వాళ్ళకి మోటివేషన్ ఇవ్వాలి కదా స్టార్టింగ్ లోనే ఇస్తారు కదా అలా స్కూల్లో ప్రతి స్కూల్లో
స్టార్టింగ్ లో ఏ వదిలేస్తారు కానీ ఎగ్మ్స్ట్ మూమెంట్ వాళ్ళు పెద్దగా పట్టిుకో అన్నమాట వాళ్ళ టన్ ఫీ ఫైల్ ఎగ్జామ్ జరుగుతాయనమాట మూడు ఎగ్జామ్స్ జరుగుతాయి మూడు ఎగ్జామ్స్ జరిగినప్ ఇప్పుడు ఏమవుతుందంటే ఆ ఈ ఓన్లీ ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు గానీ మోటివేషన్ మీద చేయరనమాట ఎందుకంటే వాళ్ళు వాళ్ళ హైయర్ అథారిటీస్ వచ్చి చెక్ చేస్తారనమాట వాళ్ళ ఎగ్జామ్స్ నిజంగా పెట్టినారా లేదా పిల్లలకి వాల్యుయేషన్ చేసన్నారా లేదా అనేసి ఓన్లీ సబ్జెక్ట్ మీ కాన్స కాన్సన్ట్రేషన్ చేస్తారు కానీ పిల్లలకు ధైర్యం చెప్పట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ కొందరు మార్క్స్ సరిగ్గా రాయలేరు మార్క్స్ తగ్గిపోనాయి దాని వల్ల ఏం కాదురా టెన్త్ క్లాస్ ను బేస్ చేసుకొని జాబ్ అనేది రాదు అనమాట ఒకవేళ మీరు పాలిటెక్నిక్ లో సీట్ కొ పెట్టాలన్నా లేద బీటెక్ సీట్ కొట్టాలన్నా వాళ్ళకి ఎంట్రెన్స్ ఎగ్జామ్ అనేది ఒకటి ఉంటుంది మీకు తెలుసు కదా మామూలుగా పాలిటెక్నిక్ ఆ పాలిటెక్నిక్ ఎంటర్ అవ్వాలి అనుకోండి వాళ్ళు పాలీసెట్ రాస్తారు
ఆ
బీటెక్ కి ఎంటర్ అవ్వాలంటే వాళ్ళు ఎంసెట్ రాస్తారు అన్నమాట ట కానీ ఆ అంటే ఒకవేళ రేపు జాబ్ తెచ్చుకోవాలన్నా కూడా గవర్నమెంట్ జాబ్ తెచ్చకోవాలన్నా అది సె సెంట్రల్ గవర్మెంట్ లో జాబ్స్ అం సెంట్రల్ గవర్మెంట్ లో ఉ రైల్వే జాబ్ తెచ్చుకోవాలన్నా లేదా స్టేట్ గవర్నమెంట్ లో ఏదైనా జాబ్ తెచ్చుకో అయినా గానీ వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి అ ఆ అ అవును అవును అవును కానీ హ పాస్ పాస్ అవ్వడం ఈజీ ఏ ఎవరు అయిన పాస్ అయిపోతారు కానీ ఇది ఏంటి అం ఏ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ తెచ్చుకోవాలని ప్రయత్నంలో వాళ్ళు ఆ చాలా అంటే కొంచం మార్క్స్ త ఫర్ ఎక్సంపుల్ ఆ సిక్స్ హండ్రెడ్ కనీసం ఫైవ్ ఫిఫ్టీ రావాలని అందరు కోరుకుంటున్నారు అంతకంటే తక్కువ వచ్చినంత మాత్రన వాళ్ళకి జాబు రా అంత పోదు కదా
అవును పోదు ఖచ్చితంగా అయితే మనం మనం ఫస్ట్ ఫాస్ అయితే చాలు కద మనం ఏం మార్కుల హై మార్క్స్ ఏం అడగడం లేదు గ్రేడ్ అడగడం లేదు ప్రెజర్ లేకుండా పాస్ అవ్వాలి
ప్రెజర్ లేకుండా పాస్ అవ్వాలి కానీ టెన్త్ క్లాసు చాలా వరకు కూడా పిల్లలు ఒకప్పట్లో ఏంటంటే కొంచెము టీచర్స్ చెప్పించేవాళ్ళ అనమాట అంటే పోనీ లే పాస్ అయిపోయేటట్టు పాస్ అయిపోవాలనేసి ఇంకోటి ఏంటంటే ఆ మళ్ళా మీకు తెలిసిన విషయమే పాలిటెక్నిక్ లో ఎంటర్ అవుతారు కదా పిల్లలు చాలా వరకు కూడా వేరే కోర్సెస్ వెళ్ళిపోవడంలో పాలిటెక్నిక్ లో ఆ తక్కువ అడ్మిషన్ జరగడం వల్ల వీళ్లేం చేస్తారంటే స్పాట్ అడ్మిషన్ని ఇపుడు చేస్తారన్నమాట స్పాట్ అడ్మిషన్స్స్ స్పాట్ అడ్మిషన్స్ అంటే ఎవరైనా వచ్చి జాయిన్ అయిపోవచ్చు అనమాట అంటే పాలి సెక్టర్ రాయికపోయినా గాని వాళ్ళకి సీట్ రాకపోయినా గాని రాయి రాయన్ వాళ్ళకు కూడా వచ్చి జ అ ఎస్ ఎస్ ఎస్ డైరెక్ట్ అడ్మిషన్స్ కరక్ట్ కరక్టే డైరెక్ట్ అడ్మిషన్సే దానివల్ల ఏమౌ అంటే మేం మేము ఏం ఫేస్ చేస్తాం ప్రాబ్లము ఈడకు వచ్చిన వాళ్ళ చాలా వరకు కనీసం ఏబీ సిడిలు రాయడం తెలీదు ఆ చదవడం తెలీదు అవున అవును నేను చాలా టెన్త్ అయిపోతానే అవును వాళ్ళ ఏం అంటె టెన్త్ క్లాస్ లో వాళ్ళు సరిగా చదువుడరు అవును మీరు వర్డ్ చెప్తే దానికి ఒక కంగ్రాట్యులేషన్ కే స్పెల్లింగ్ తెలీదు
ఆహా
అటువంటి వాళ్ళు మేము ఎంత చెప్పినా కాని బూడిదలో పోసిన
ఇప్పుడు అది కాదు బ్రో కంగ్రాచ్యులేషన్స్ స్పెల్లింగ్స్ తెలినోళ్ళు గూడా ఇప్పుడు టెన్త్ పాస్ అవుతున్నన్నారంటే టే అది అది ఎలా ఎం ఎంత వరకు కరెక్ట్ అది
ఎంతవరకు కరెక్ట్ అంటే హ్మ్ మ్మ్
స్పెల్లింగ్ రాని స్పెల్లింగ్ రాని వాళ్ళు ఒకా కాపీ కొట్టి ఇంక పాస్ అయినట్టే గదా అర్థము
అహ కాపీ కొట్టినట్టు పాస్ అయకపోయినా వాళ్ళు మొత్తం రాసేస్ తరు తెలిసిన్ తెలిసినట్టు కానీ కనీసము వాళ్ళు ఒక ఆ తొంభై మార్కులు రాసేస్తే వాళ్ళు ముప్పై ఐదు మార్కులు ఎట్టా ఒకటి మార్కులు వచ్చేస్తాయి అన్నమాట చేసేస్తారు అన్నమాట అంటే మాములు గా టెన్త్ క్లాస్ కి బట్ పేపర్ అనెది ఒ ఉంటది కద్ బిట్ ట్ పేపర్ అంటే వన్ మార్క్ క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్యూషన్స్ దాన్ని బేస్ చేసుకుని, వచ్చేస్తే మార్క్స్ అన్ మాట అంటే ఇక్ టాపిక్ కాపీ కొడుతున్నారు ఆ ఎస్. కరెక్ట్ కరెక్ట్
హమ్ పారాగ్రాఫ్స్ కాకుండా ఓన్లీ బిట్ బిట్స్ రాసిన గూడా మనం పాస్ అయిపోవచ్చు అనే లెక్కన ఓకే అర్థమయింది
ఆహా దాని వల్ల వన్ మార్ క్యూషన్స్ ఉంటాయి కదా, మల్టిపుల్ చాయిస్ క్యూస్. షన్స్ వన్ మార్క్ క్యూషన్స్, ఫిల్ ఇంద బ్లాంక్స్, ఈ ఇవిట్లీ తోనే వాళ్ళు. దాదాపు పాస్ మార్కులు వచ్చే ఉంది అన్ మాట్ అంటే ట్వంటీ ఫైవ్ మార్క్స్ అలా అసైన్ టెన్ మార్క్స్ ఏదో ఒకట్ ట్రాసేసిన కూడా ఏసేటట్ ఉన్నారు సో దాని వల్ల మాకేమో నంటే ఇక్కడ్ ఏన్ తంటే డిప్లొమాలో ప్రతిదీ డిస్క్రిప్ట్ వాళ్ళు రాయాల్సిందే ఫిలిఇన్ ద బ్లాక్స్ ఉండవ్.
ఆ
దాని వల్ల ఏమవుతు దాంటే పిల్లలు రాయలేకపోతున్నారు, ఈ రోజు చూసినట్లయితే, ఎగ్జాంలో మొత్తం క్వశ్చన్ పేపర్ న్ రెండు మూడ్ సార్లు రాసేసి పెట్టినారు రాసేసి ఎలిపినారు అంతే.
క్వశ్చన్ పేపర్ ని మళ్ళీ తిప్పించి మళ్ళీ చ అదే క్వశ్చన్స్
రాసేస్తారు రాసేసి వెళ్ళిపోతారు టే
ఆ మార్కులు ఇచ్చేవాళ్ళు గూడా ఎట్లిస్తారు
ఒక స్టూడెంట్ అయితే కాలేజ్ కె రాలేద్ దు ఆ వాడురాడు కదా అనుకు వాడు ఎగ్జామ్ ఫీజ కట్టేసి వచ్చి ఎగ్జామ్స్ రాస్తా ఉన్నాడు
ఆ
ఎందుకు రా రాస్తునవారంటే ఇంట్లో వాళ్ళు అంటే కాలేజీకిి పిల్లలు వస్తరు కానీ కాలేజ్ అక్కడెక్కడో తిరుగుతుంటరు వల్ల పేరెట్స్ తెలీదు
ఆ అంటే మీరు కాల్ చేసి చెప్పరా ఈ విధంగా రావడం లేదు మీ పిల్లలు ఎందుకు అన్ అని
సార్లు కాల్ చేస్తాము తెలుసండి మేము కాల్ చేసి పేరెంట్స్ అండి అంటే మేము మాకు వర్క్ ఉందండి మేము తర్వాత వస్తామ అండి అని అంటారు రానే రారు ఈ పిల్లోడు చూస్తేనేమో కాలేజ్ సరిగా రాడు చదవడు ఆ కనీసం మసన్మెట్లు చూపించరా బాబు అంటే సార్ ఇంకో బుక్ మర్చిపోయిన సార్ అంటారు మేమేమైనా మేమేమైనా అన్నామ అనుకోండి వాళ్ళు ఏమన్నా చేసేసుకుంటార ఏమో అని మాకు భయం
అవునవును ఖచ్చితంగా ఇప్పుడున్న కాలంలో చాలా మంది ఇప్పుడు అలాగే చేస్తున్నారు కద ఎక్కడ ఫాస్ట్ అయి ఫెయిల్ అయిపోతాను అనే సూసైడ్ చేసుకునే పిల్లలు తక్కువ మార్క్స్ వచ్చినాయని సూసైడ్ చేకు నేను పిల్లలు చాలా మంది చూస్తున్నాను కదా ఎప్పుడు చదువుతా చదువుతా ఉంటే నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక అబ్బాయి టెన్త్ క్లాస్ అంట ఇంటర్ అంట ఇంటర్ అబ్బాయి ఆ నాకు అమ్మ నాన్న ఎవ్వరు లేరు నన్ను పాస్ చేపిన్చండి మీకు కాల్ మొక్కుతను మంచొళ్ళకి ఎప్పుడు మంచొలే సహాయం చేయాలి అని అనేసి కొటేషన్ పెట్టి డ్రాయింగ్ ఒకటేసి టీచర్ డ్రాయింగ్ వేసి ఆ అబ్బాయి కాళ్లు పట్టుకొని దండం పెట్టినట్టు డ్రాయింగ్ వేసినారు అది వైరల్ అవుతా ఉంది ఇప్పుడు అయ్యో ఇంటర్మీడి కేటంట, ఆ అబ్బాయి నాకు అమ్మ నాన్న ఎవ్వరు లేరు సార్ మీరే నన్ను పాస్ చేపిచ్చాలి మీరు నా పాలిట దైవము అది నాకు చదువుతా ఉంటే, నేను ఎం ఏం అర్థం కాల, నాకు అట్ల ఉన్నింది అన్ మాట
డి అది మేబి అలా చేయకపోయినా కానీ ఎవరైనా అలా రీల్స్ కోసం వైరల్ అవ్వడం కోసం ఎవరైనా క్రియేట్ చేసి ఉండొచ్చు కూడ
ఆహా ఒకే
దా
హ్మ్ ఇప్పుడు టెన్త్ అయిపోతానే ఏ దేని వైపు వెళ్ తే మంచిగా ఉ టుంది అని మీ ఒపీనియన్
చెప్తాను మామూలుగా టెన్త్ క్లాస్ తర్వాత చాలా ఆప్షన్స్ టాయ్ అనమాట ఫర్ ఎగ్జాంపు టెన్త్ క్లాసు స్టూడెంట్ యొక్క
ఇప్పుడు టెన్త్ క్లాస్ అంటే మార్క్స్ మీద ఆధారపడి ఉంటుందా లేకపోతే టాలెంట్ మీద ఆ దర్పడి ఉంటుందా
టెన్త్ క్లాస్ రాయడమనేది మామూలు టీ వాళ్ళు బేసిక్ నాలెడ్జ్ల మీద ఆధారపడి ఉంటది ప్రజెంట్ అందులో ఒక యావరేజ్ స్టూడెంట్ అవునవును అవును అవును ఒక యావరేజ్ స్టూడెంట్ అనే అతను ఒక ఫ త్రీ ఫిఫ్టీ, త్రీ సెవెంటీ త్రీ అంటే మార్క్స్ కంటే ఎక్కువ తెచ్ ఓన్గా తెచ్చుకున్నాడు అనుకోండి. మార్క్స్ ఓన్గా నేనేదంటే నేనేం చెప్ మరంటే కాపీ కొట్టి కాకుండా ఓన్ గా ఒక ఫోర్ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ తెచ్చుకున్నాడంట ఒకే స్టూడెంట్ అయినా సరే
హ్మ్
సొంతంగా తెచ్చుకున్నా తెచ్చుకుంటే అతనికి ఏమవ్ అంటే అతను క్లవర్ స్టూడెంట్ లెక్క అన్నమాట ఓన్ గా చెయ్ ఓన్ గా చదివితే ఇప్పుడు అతనికి అతని ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని మనం డివైడ్ చేస్తా అన్నమాట అతనికి ఇంజనీరింగ్ చదవాలనుందా మెడిసిన్ చదవాలని ఉందా ఓకేనా ఇంజినీరింగా మె విసిన లా నా ఓకేనా ఇంకా సి ఏ నా చాలా ఉన్నాయం సో టెన్త్ క్లాస్ ను బేస్ చేసుకో టెన్త్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెం ట్ క్లవర్ స్టూడెంట్ అతనికి ఇంజనీరింగ్ చదవాలని ఉంద అనుకుందాం ఎ గ్జాంపుల్ ఓకేనా ఇంజనీరింగ్ చదవాలని ఉంది అప్పుడు ఏం జరుగుతుందంటే ఉఉ అతను క్లవర్ స్టూడెంట్ గానీ అయితే మనం ఏం చేస్తాం ఇంటర్ మీడియట్ చదివిపిస్తాం ఫస్ట్ ఆ ఇంటర్మీడియట్ ట్లోని ఫర్ ఎగ్జాపుల్ ఆహా నారాయణ చైతన్య కాలేజెస్ లో పెడతాం బాగా వాళ్ ఇంటర్మీడియేట్ బాగా చదిపిస్తారు దాంతో పాటు వాళ్ళు ఐఐటి స్వారీ ఐఐటి కాదు జేయి మేన్స్
నారాయణ చైతన్య ఓన్లీ మెరిట్ చూడే స్టూడెంట్స్ మాత్రమే అనేసి ఏ ఎక్కువ మార్క్స్ వ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు అవునా నీది విన్నాను ఇది ఎంత వరకు కరెక్టో
అంటే వాళ్ళు ఏంటంటే వారు పెట్టే వాళ్ళు స్టాండర్డ్స్ అనే చాలా హై లెవెల్ లో ఉంటాయనమాట హై లెవెల్ లో ఉన్నప్పుడు వాళ్ళెక్స్ అప్పటేసి ఏం చేస్తారం బాగా చదివే పిల్లలు మాత్రం తీసుకుందాము ఫర్ ఎగ్జామ్ పుల్ చదవని పిల్లల కోసం ఎందుకు మనం టైమ్ వేస్ట్ చేయాలి, ఎందుకు డబ్బులు కట్టిచ్చుకోవాలని వాళ్ళు అలా కూడా చెప్తారన్నమాట క్లవర్ స్టూడెంట్స్ కి క్లవర్ స్టూడెంట్స్ అది ఎక్కడా లేదు మూడు వందల అరవై మార్కులు వచ్చినా కానీ నారాయణ చైతన్లో జాయిన్ చేయిచ్చుకుంటారు కానీ అక్కడ సెక్షన్స్ ఉంటాయనమాట ఫర్ ఎగ్జామ్పుల్ ఫైవ్ ఫిఫ్టీ అబవ్ వచ్చిన మార్క్స్ ఒక సక్షన్ ఫైవ్ హండ్రెడ్ అబవచ్చిన అంటే వాళ్ళు డివైడ్ చేసుకుంటారు లెండి ఈ మార్ రేంజ్ లో ఆ ఎస్ ఎస్ ఆ మూడు వందల యాభై మూడు వందల యాభై మార్క్స్ కంటే పైన వచ్చిన వాళ్ళకి కూడా అతను సీట్ ఇస్తాడు కానీ అతనే చెప్తడు అతే చూడండి మీ అబ్బాయికి మూడు వందల యాభై మార్క్లు వచ్చినాయండి మీరు మా దగ్గర పంపిస్తున్నారు మీరు ఫీజ్ కడుతున్నారు అతన్ చదివే బాద్యత అతనిది వాళ్ళని అతను మానిటర్ చేయాల్సిన బాధ్యత మీదే పేరెంట్స్ ఉంటుంది మేము మా ప్రయత్నం మేము చేస్తామండి వాళ్ళు ముందే చెప్తారు చెప్పినప్పుడు మనకేమవుతుందం అంటే ఆ ఓ కేలే అనేసి అయిపోతున్నా అనమాట సో దాన్ ఆ ఆ
లో ఎడ్యుకేషన్ బాగుంటుంది ప్లస్ ప్రెజర్ కూడా అట్లే ఉంటుంది కదా
అవును అవును ఉ సరేనండి చెప్తానండి ఒక నిమిషము ఉ ఉ